అవునండి
మండి ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు.
మేం బాగున్నామండి ఇంట్లో వాళ్ళందరు ఎట్లా ఉన్నారండి
అందరు బాగున్నారండి మీ ఇంట్లో వాళ్ళు
అందరు బాగున్నార అండి అదే ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి మీరేం చేసుకున్నారు మార్నింగ్
నేను ఈ కొన్ని స్టోరీస్ కొన్ని కథలు చదువుతున్నానండి
అవునా అండి
అది చెప్పలాం డి ఒక కద
ప్పండి చెప్పండి
ఆ ఒక ఓ మొదటిది ఏంటంటే నిజం చెప్పని గడియారం
అవునా అండి చెప్పండి ఇంట్రెస్టింగ ఉంది
ఒక పట్టణంలో రామ్ అని గడియార మెకానీక్ కొండేవాడు
అవునా అండి
అతని దగ్గర ఉన్న గడియారాలు ఎప్పుడూ సరిగ్గా టైం క చెప్పేవి కావు ఒక రోజు అతనికి ఒక వింత గడియారం దొరికింది ఆ గడియారం టైం కాకుండా మనిషి నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతు స్తున్నాడా చూపిస్తుంది
అవునా అండి
రామ్ మొదట చాలా ఆనందపడ్డాడు అంటే ఏంటి ఇది ఇది ఉంటే ఎవనైనా అబద్ అతను చెప్తే వెంటనే పట్టేస్తాను అన్నాడు మొదటి వాడ పరీక్షలు చేయడం ప్రారంభించాడు మొదట అతను స్నే స్నేహితులపై పరీక్షించాడు ఆ వా చిన్న చిన్న అబద్ధాలు చెప్పినప్పుడు గడియారం వెంటనే రియాక్ట్ అయ్యేది రామ్ ఆనందంగా అన్నాడు ఇప్పుడు నేను ప్రపంచంలోనే తెలివన వాడిని అని అక్కడ మెయిన్గా అక్కడ మొదటిగా జరిగింది ఏంటంటే ఒక రోజు తన అతని తల్లి చెప్పింది నువ్వు చాలా మంచివాడివి రామ్ అని
అవునా అండి
ఆ గడియారం ఒక్కసారిగా అ అలారం మోగించింది రామ్ ష అవాక్ అయ్యాడు అంటే నేను నిజంగా అంత మంచివాడిని కాదా అతను తన జీవితాన్ని పరిశీలించాడు అంటే చిన్న చిన్న అబద్ధాలు చిన్న చిన్న తప్పులు గు ర్తొచ్చాయి దీంట్లో నీతి ఏంటంటే నిజం తెలుసుకోవడం కన్నా నిజంగా మారడం గొప్పది
అవునండి చాలా బాగుంది ఇంకే ఏం స్టోరీస్ ఉన్నాయంండి
ఇంకా కథలు చెప్తానండి. ఒక మనిషి సంతోషం వెతికిన మనిషి ఒక మనిషి ఎప్పుడూ సంతోషం కోసం వెతుకుతూనే ఉండే ఉండేవాడు డబ్బు సంపాదించాడు పేరు సంపాదించాడు కానీ సంతోషం రాలేదు ఒక రోజు ప్రయాణ నానికని వెళ్ళాడండి ఎక్కడికో ఊరికి ఒక రోజు తన ఓ సన్యాసుడిని అడిగాడు ప్రయాణిస్తూ సంతోషం ఎక్కడ దొరుకుతుంది అని
అవునా
ఉంది వెతుకు అని అన్నాడు ఆ సన్యాసి. అక్కడ వాడు ఇల్ ఇంటికెళ్లి చూశాడు తన కుటుంబం చిన్న చిన్న ఆనందాలు ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయే కానీ అతను వాటిని గుర్తించలేదు. ఇక్కడ మార్పు ఏంటంటే అతను అర్థం చేసుకున్నాడు. సంతోషం బయటకి కాదు మన మనలోనే ఉంట ఉంటది అని
అవునండి
ఇంకా నీతుగా చెప్పాలా అండి ఇంకా
ఆ ఆ చెప్పండి ఇది చాలా బాగుంది. కం కదా
ఆ ఇంకొకటి ఆ నీ ఆ నీడ అమ్మిన మనిషి ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా విచిత్రంగా ఆలోచించేవాడు. ఎలా అంటే అవి విచిత్ర విచిత్ర ఆలోచనని వాడికే వస్తాయండి.
చెప్పండి
ఆ ఒక రోజు చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడండి. ఆ ఈ చెట్టు నీడ చాలా బాగుంది దీన్ని నమ్మితే ఎలా ఉంటది అని. అతను బోర్డు పెట్టాడు ఈ చెట్టు నీడ కూర్చోవాలంటే పది రూపాయలని జనం మొదట నవ్వుకున్నారు. కానీ వేసవిలో వేడిగా ఎక్కువ ఉండడంతో కొందరు నిజంగానే డబ్బు ఇచ్చి కూర్చుంటున్నారు. అతను రోజ రోజ మంచి డబ్బుగా డబ్బు సంపాదించాడు. ఇక్కడ మార్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత చెట్టు యజమాని వచ్చి అన్నాడు. నీడ నాదే చెట్టు నాదే నువ్వేం అమ్ముతున్నావు అని. ఆ వ్యక్తి మౌనంగా నిలిచిపోయాడు మార్పు ఏంటంటే అంటే అతని అర్థం చేసుకున్నాడు. తాను తనది కాదునిది అమ్ము తున్నాడు ఆ రోజు నుంచి అతను నిజాయితీగా పనిచేయడం ప్రారంభించాడు. మనది కానిది ఉపయోగించి సంపాదించిందిది నిలవదు.
అవునా
ఇంకొటి ఇంకొక కథ ఉందాండి ఇదే
ఇవి చాలా బాగున్నాయిండి, చాలా బాగున్నాయి చాలీగా ఈ మూడు. చాలండి నాకు
ఆ చాలా అండి
చాలు చాలా బాగా చెప్పారు చాలా నీటి ఉంది ఇంకేం చేస్తున్నారు.
ఇది టీవీ చూస్తున్నాను. మీరేం చేస్తున్నారు?
అవునా అండి
ఓ మీర ఏం చేస్తున్నారా అండి
ఏం లేదండి మీ కథలు విన్నాక నాకు నా మనసు చాలా సంత సంతోషంగా ఉందని ఎంత ఎంత నీతిని నేను నేర్చుకున్నానో తెలుసు చాండడి అశలు మీరు ఒక గొప్ప వ్యక్తి అండి నా కళ్ళు తెరు ఇప్పించారంండి
ఆ సం తస మ మీకు మీ నీకు ఆ ఏమంటారు ఆ సందేశం వెళ్తే అదే నాకు చాలండి
అమ్మమ్మ పెతే ఇ పెద్ద మాటలంటికి
ఒక్క కద అండి చెతానండి ఇంకొక్క కద అదే అదే అచ్చిపర్ది
క అని కొంచెం అర్థమయ అంటే మంచిగా చెప్తున్నారు ఇంకొంచెం అర్థమయ్యేలా కొంచం చిన్నగా చెప్పండి ఇప్పుడు పక్కా వింటానండి ఓకే
ఈ కథ పేరు సుబ్బారావు గారి స్మార్ట్ ప్లాన్
అమ్మో చాలా బాగుందండి కథ పేరే
ఆ ఒక గ్రామంలో సుబ్బారావు అనే వ్యక్తి ఉండేవాడంండి అతను చాలా మంచిడు అనమాట అతనికి ఒక ఒక నమ్మకం ఉండేదండి నేనే ఈ గ్రామంలోనే అతి తెలివైన మనిషిని అని
ఆహా లైక్ మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటదండి ఒక మే నాతోటి ఉంటే ఉంటది ఆమె కూడా అదే ఫీలింగ్ అండి నేనే తెలిదు అన్నట్టు ఫీల్ అయితది ఈనే అట్ల ఎత్తా ఇట్లే ఎత్తా చానా ఫీల్ అయితే దండి సేమ్ యాప్ అర్ధం ఆ ప్లేస్ లో నేను మా ఫ్రెండ్ ఊహించుకోవచ్చ చాండి ఆ చెప్పండి
గ్రామస్తుల మాత్రం ఇతను అంత తెలివైనోడు కాదు తెలివైనోడుగా అనుకునే ఒక అమాయకుడు అని అ గ్రామస్తులు అభిప్రాయం అండి వాడి మీద సుబ్బారావు మీద
అవునా
అవునండి సుబ్బారావు గారి ఆ
అప్పా వింటు నాన్నకు
సొ అతను నిర్ణయించుకున్నాడు నేను ఒక పెద్ద బిజినెస్ ప్రారంభిస్తాను అని
అవునా
ఒక్కసారిగా ఆ కోటేశ్వర్ని అయిపోతాను అనుకున్నాడంండి
అవునా అండి
ఆ మొదటి ప్లాన్ ఏందంటే బనానా హోటల్ అంటా అండి అటికాయ హోటల్ అంటా అండి అతను బజార్ లో ఒక షాప్ ఓపెన్ చేశాడు వాడికి అన్ ఆ వంద శాతం అరటి వన్ అ అరటి వంటల హోటల్ అంటే అరటి దోశ అరటి బిర్యానీ అరటి కర్రీ అరటి టీ అన్నీ అట్లా అరటివి అన్నీ ఆ అది ఒక కష్టమర్ ని అడిగాడు టీ లో కూడా అర అరటికాయ వేస్తారా అండి అన్ని సుబ్బ సుబ్బారవని సుబ్బారావు గర్వంగా అవును ను ఇది చాలా ఒంటికి చాలా మంచిది చాలా మ్ మేలు చేస్తది అన్నాడండి అప్పుడు ఆ కస్టమర్ అన్నాడు వెంటనే బయటికి పరిగి వాంతి వాంతి చేసుకున్నాడండి ఫలితం రెండు రోజుల్లో షాప్ మూత పడిందండి సుబ్బారావు ప్రజలకు టేస్ట్ లేదు ప్రజర్లకు అసాల నోటి రు రుచేలేదు దు అని రెండో ప్లాన్ వేసి చడండి ఇప్పుడు తెలివైన కొల్లు అని పెట్ట పెట్టాడండి రెండో షాపు
అవునండి
ఈ సారు అతను కోళ్లు పెంచడం ప్రారంభించాడండి కానీ అతని తెలివైన ఐడియా చూడండి కోళ్ళని ఈ యు వీడియో లాకి కొడ్లకి వి వీడియోలు చూపిచ్చాడండి ఇలా త్వరగా పెరగాలి ఇలా త్వరగా గుడ్లు పెట్టాలి అని అప్పుడు పక్కింటి వాడు అడిగాడు ఇదేందుకురా సుబ్బారావు అన్నాడు ఆ ఇది దీనికి తెలి తెలివిని ఇస్తున్నా తెలివి ఇస్తే అది ఇంకా తెలివిగా మారి కోడ్లకి గుడ్లు పెట్టిద్ది అని అన్నాడంండి
ఎక్కడనవవాలో చెప్తే నవ్వుతానండి ఇప్పుడు అవునండి నీకు మీకు విషయం తెలుసా అండి మా ఫ్రెండ్ కూడా ఒకామె ఉంటాది ఎ ఏమేమో డిఫరెంట్ డిఫరెంట్ కూరలు చేస్తదంట ఆమె అంటే వేరు వేరు కూరలు చేస్తది ఆ కుక్క ఉగురు. పే నువ్వుల కూర అంటది. నువ్వుల బురద కర్రి అంటది. నువ్వుల ఆ నువ్వులు ఐ. పెందండి ఇంకేదో చేస్తదండి. పన్నీర్ సంథింగ్ ఏదో అన్ ఆ నువ్వుల పన్నీర్ కూర అట అండి అసలు చేస్తేదండి చేసి మాకు పి ఫోటో పెడతదండి బ్బాబ్బాబ్బా.
అ
తి తినాలని అనిపిస్తదండి మాకైతే బ్
హ
ఇమ్ బురదలెక్కనే అనిప్ కనిపిస్ చర్నీ కాకపోతే బాగుంటదేమో. టేస్ట్ బాగుంటదేమో ఒకసారి మమ్మల్ని పిలిచిందన్న పుట్టిన్ రోజుకి. ఆ రోజు చాలా బాగా చేసిన్ చింది ఒక నమ్మకం వచ్చిందండి చ తను కూరల్ చాలా బా చేస్తదని కాకపోతే ఆ నువ్వుల కూర పెట్టాక అబ్బా అసలు నిజంగానే కుక్ చేస్తదీమే అనిపిస్ చ్చిందండి ఇంకొకటి ఇంకొక్ కూర కూడా చెప్తదండి ఆమె పేర ఏంటి ఆ కూర పేరు ఏంటిదంటే పస్పు
పస్పు కొమ్ములా పస్పు కొమ్ముల క్ చారన్ ది అదే బలే వుంటదండి నిజంగా
మీకు తెలుసా అండి మా ఫ్రెండ్ గూడ చేస్తదండి మా స్నేహితురాలు కూడా ఆ కూర అంటే పడి చచ్చిపోతదండి నే మేమ్ చేస్కొన్ తీసుకొస్తాను అని అంటదండి. కానీ మాకు ధైర్యం చాలా ట్లేదండి తీ అనినికి
డి నేను అ తీసుకొస్తాను అ అతి చెప్తానండి మీ ఫ్రెండ్కి చెప్పండి ఖచ్చితంగా తీసుకొచ్చిద్ది మీరు కొంచెం ధైర్యం చెప్తే ఖచ్చితంగా ఒక్ మరు క్షణమే తీస్ తెస్తదండి.
అవునా అండి. ఐ బాగుంటదా అండి మీరు
అదిరిపోతే బాగుండడమేంట్. టండీ బ్రహ్మాండంగా ఉంట్ టదండి అది అది తిన్నత అది తిన్న అది తిన్న తర్వాత అసలు ఆ అటు నిద్రపోవాలా ఇటు ఆ బాత్రూమ్ కెళ్ళాలా అర్థము కాదండి ఒక ఒక రెండ్ రెండు నిమిషాలు అంత బాగుంటదండి. ఆ అంత జోకులేమి వేయనంది మీ కొంచెం కొంచెం అట్ల అట్లా అలవాటు అయిపోయిందండి చిన్నప్పటి నించి
మీరు మాస్ స్నేహితురాలాగానే మాట్లాడుతున్నారు చాలా మంచిదండి కానీ ఈ డిష్ కొత్త కొత్త వెరైటీలు ట్రై చేస్తేనే భయమవుతుందండి మాకు
అంద అది అప్ప్ నా విచిత్రమ ఆ విచిత్రమైన ఆలోచనలు ఎందుకండి కట్టుపడేస్తున్నారు
అమ్మో మీ స్నేహం మా స్నేహితురాలాగనే మాట్లాడుతున్నారండి
అదే అదే అండి నేను కూడా మీ స్నేహితుడి వాళ్ళనే అనుకునండి
ఓకే అండి ఓకే అండి మరి సరే అండి మరి
సరే అడి మ